వినిపిస్
వినబడుతుందండి ఏం చేస్తురండి మీకడ సిగ్నల్ ఉండదా అండి
ఉంటదండి కాకపోతే ఏమో అండి వాతావరణం చల్లగుంది కదండి ఎప్పుడేట్లుంటుందో అర్థం అయితలేదండి అసలు నా అదృష్టం ఎంత బాగుంది తెలుసా అండి ఇయ్యాలా
అవునండి చాలా అంటే కొత్త సంవత్సరం కదా అండి అన్
ఆ అసలు నేను అనుకున్నదిగా అంటే ఏ ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుందండి
ఎందుకు అంటే ఆ
మంచిది మ మంచిగానే జరుగుతు ంది లేండి ఏం కాదు మంచి పనే అవుతది గాని
అవునండి మీరు ఒక పని చేస్తారా అండి
చెప్పండి
చుక్కలెక్కపెడుతరా అండి
మేము చుక్కలు లెక్క పెడతా అండి ఇప్పుడు నేను పైకి పోతున్నా అన్నమాట నాలుగైదు చుక్కలే ఉన్నాయండి ఆ
ఎందుకండి పైకేళ్తున్నారు
సిగ్నల్ లేదు కదా చెప్పినా కదండి సిగ్నల్ ఒత్తలేదని
పైకిపోతే వస్తదా అండి మరి మీకు
కపోయినా భగవంతుడికే తెలువాలండి మీతో మాట్లాడాలంటే మరిగ తప్ ప్పదు కదండీ
స అయ్యయ్యో మమీద్ మ మీ మంటే మీకేంత ప్రేమండి మాతో మాట్లాడాలంటే
మీతో మాట్లాడడం కోసం మెట్ల మెట్లేందండి ఒక ఊరైనా నడుచుకుంటొస్
ఓద్దండి ఇగ నిన్ను ఈ సాయంత్రం నేనన్నం తీస్
నైట్ అన్నం దిన రా అండి మీరు
ఈ సాయంత్రం తీసుకోనండి నేను ఇగ నా కడుపు ఇగో ఉబ్బుతాందండి మొత్తం ముందరికి పోతుంది
అవునండి కొంచెం జాగ్రత్తలో పలు కనుకోండి పొట్టని
ఆ అనుకోవాలండి లేకపోతే అంటే మి కొంచెం అట్లాంటి మాటలు చెప్పి తగు చెప్పడం తగ్గిస్తే ఐపోతాయండి
అవునా అండి సరేలేండి మీకోసమైనా నేను అనను లేండి ఒకవేళ నాకు లోపల అంటే మ నా గుండె నుంచి బా మాటల్ని ఆపేస్తలేండి ఇగ
అయ్యో మీ మనసులో నుంచి వచ్చే మాటల్ని
ఆ మనసు గుండె బండె అన్నండి నాకు నాకు నాలుగు నాలు ఉన్నాయండి చాంబర్లు నాలుగు
నాలుగు గదులలో నన్నే నన్నే కూసో పెడతారా అండి
మిమ్మల్ని కూర్చోబెడతా అండి అంత పెద్ద విశాలమైన గుండె ఉందండి నా గుండె
చ చాలండి ఈ మాట చాలు నాకిగ
ఇక చాలంటారా మీరు
ఇంతకి ఈ ఈ మాట చాలండి ఇంతవరకి ఎవరు చెప్పలేదండి ఈ మాట నాతో ఎవరు అన్లే
టన్లేదా అండి
అనలేదండి నాలుగు గదులల్లో నన్న కూర్చోబెడతారన్నాయి
ఎప్పుడు బాయ్స్ హాస్టల్ అది ఇది అనన్ టరు కదా అండి వేరే వాళ్ళు అయితే
ఏంటిదండి అర్థం కాలేదండి
ఏం లేదులేండి తిన్నారా అండి మీరు
ఆ తినలేదండి ఇంక మధ్యానం తిన్నము ఇప్పుడు సాయంత్రం మళ్ళీ తినాలి మధ్యానం ఈ రోజు మాకు పప్పు పెట్టారండి
పప్పు బావుందా అండి మరి
బానే ఉందండి తప్పుతదా అండి తినకుంటుం
పప్పు ఎలా చేసారో తెలుసు సా అండి మీకు
పప్పు ఎలా చేస్తారో నాకు తెలుసండి నేను చెప్పనండి మీకు
చెప్పండి మేము వింటాం ఎట్లీస్ట్ నేర్చుకుంటా పొయ్యిప్పుడు
కాదండి పప్పు ఉడకబెట్టంం రాదా అండి మీకు మేము అంటే ముద్దపప్పు చేసారండి ముద్దపప్పు ఎట్లా చేస్తారో నేను చెప్తా ఇది మళ్ళీ పోయింది అనుకోండి నేను ఏం చేయలేనండి హలో కూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా